హలో
ఏం చేస్తున్నావే
ఆ ఎమ్లె రేపు వస్తున్నారా మీరు
లేే రాట్లే
ట్లే
వాళ్ళు వస్తారు సిఆర్ వాళ్ళు
వీళ్ళు రానంటారు ఎవరు రారంట
ఎవరు
ట్వంటి వన్
వాళ్లేందుకురారంట
వాళ్ళకి ఎల్లుండి సబ్మిట్ చేయాలంట మేం రాము లైట్ అంటగా అనన్నది
ఉహు
నెన్ పోతా అని అబ్బద్ధం చెప్పిన
పోతవ ఒకదానివే
పోను
ఇందక పొ పోతా అని చెప్పిన
ఆ పోతా అని చెప్తే అటెండెన్స్ ట్రై చెయవా అంటే చెయ్యను బయోలు పెడుతున్నారు అని చెప్పిన
ఉ
అబ్బా ప్లీజ్ అబ్బా రేపు రాలేం మేము బై అటెండెన్స్ ఏపీయవ అనంట్ నేనే పోతాలేనంటే నాకు చెప్తుర్రు
ఉ
అదే ఈ రోజు ఫోటీవ్ ఫోన్ చేసింది చెప్పింది పోదమా అని అడిగింది నేను ఉండే ఎవరన్నా పో తడుగి ఈరోజు వాళ్ళ ఫ్రెండ్స్ ఎ గదా సైబరోళ్ల దరు అడిగి చెప్పు అంటే మళ్ళా ట్వెల్ కి కాల్ చేసిందిే
ఉహ్మ్
ఏం చెప్పలేదంట మళ్ళా నెక్స్ట్ వీక్ నుంచి ఏమన్నా ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారంట ఆ కంపల్సరి ఉండాలంట
ఆ
ఇగ నెక్స్ట్ థర్స్డే ఉండి అటె ఉంటా వచ్చి అటె ఉంటా ఇగ మళ్లెం ఇంటికి రాను
కా జూలైలా కాదా రిఓపెన్
కని ప్రతి థర్స్డేవాలి థర్స్డే రావాలంటే వెనర్స్డే రోజు రావాలి మీమ్ హాస్టల్ కి థర్స్ డే కాలేజ్ పోవాలి మళ్ళా సాటర్డే ఫ్రైడే రోజు మళ్ళా ఇక్కడికి రావాలంటే మూడు రోజులు వేస్ట్ వారంలా అన్నే ఉంటయిగా
వాకే
ఆహ్
తిన్నావా
ఇప్పుడేమే తింటున్నా
మేస్తున్నావా
ఆ
అజ్జో నేను ఇప్పుడే పని చేసి కూసున్న ఇట్ల
ఊగుడదే చేశినా
ఉ అమ్మలివ్వి చేసిన అంతె
ఏ వీడియో కాల్ చేయాల్సింది యాక్చువల్ గా
ఆ ఇంకా చెప్పు వచ్చినావ ఇంటికి
ఉ వచ్చిన్నే
ఉహ్మ్
ఆ నిన్నచ్చిన
అయితే నువ్వు రానని అన్నావంటే అందుకే పోటీన్ రానని చెప్పింది
ఆహా
ఉమ్
మా హాస్టల్ ఏమంటారు మా ఫ్రెండ్ ఒక ఆముంటది ఇవుడు బీ సెక్షన్ ల ఆమె కూడా రానన్నది ముంటే హాస్టల్ ఆమె నేను ఉండెటోళ్ళం డలేదు కాబట్టి ఇది ఒక్కదాన్నైతే వచ్చిన అందుకనిగ రబుద్దిగాలే
మొన్న డైరెక్ట్ ఊర్ నుంచి వచ్చినావా హాస్టల్లో ఉన్నావ్ గదా
ఆ అప్పుడున్నా వచ్చిందప్పుడు
అచ్చా ఓకే
ఆ
ఉ
ఏమో అంటున్నవ్
ఏం లే
ఉ
చెప్పింకా
ఇంక చెప్పాలి
పరిసింది గోరంఘ
పిడుతల వెదర్ సళ్ల వడ్డది
స అంటే అ ఉబ్బరం వస్తుంది అట్లనే
బ మంట కొంచెం చల్లగనైతే ఎండా దగడాంత ఒస్తలేదు
వర్షం ఒచ్చింద
వర్షాల్ స్టార్ట్ అయితై అంటా ఏమో ఎ ఇంకా స్టార్ట్ కాలే కని అయితై అంట ఉమ్ ఎం చేసినవ్ మరి
ఏం చేయలే
మ్ ఏం కర్రీ ఎ
టమాటో చట్నీ
టమోటో చట్నీ ఆహ్ మ్ మాదా పప్పు
పప్పు మేం చికెన్ చేసుకుంటాం ఈ రోజు
లేం నిన్ననే చేసుకున్నాం
వాన వడే టట్టుంది
ఇంకెంది మంచిదే గా సల్లగ్ గాల్ ఓస్తాది
ఏ నేన్ ఎట్ల పోవాలో ఏమో ఎట్ల రావాలో
ఎడికి
కాలేజ్
హే ఆ ఊకుంటదా వర్షం వెళ్ళేటప్పుడు ఉండదు కావచ్చు చెప్పలేం
ఏమో నేన్ హాస్టల్ లో ఉంటా కాలేజ్ హాస్టలుంటా
ఉమ్ హ్మ్ కాలేజ్ హాస్టలే పోయి పోయి ఉమ్ ఉ లక్ష ముప్పై లక్ష నలభై వేలు వేట్టి ఉండు
ఉమ్ ఉంఠ
తేన ఎం గాథే
ఆ అగాద్నాడు శేదుంటది అయి
ఎందుకు కాలేజి బస్ నున్ ఏ ఆరు వేలు కట్టు ఇప్పుడు థర్టీ త్రీ లేదా హోల హాస్టల్ పొద్దున బస్సు మధ్యానం బస్సు సాయంత్రం బస్సు
అవునా
హా
ఎంత ఆమెకి ఫీ
సిక్స్
ఓహ్ మిది ఫైయా
ఉమ్మ్
హ్మ్ హు
హుమ్
ఓకే నువ్ గుడ అల్ల రూమ్లో జాయిన్ గావే
ఎవర్ రూమ్లోనే
అక్షయ రూమ్ల
ఎంగే ఇగ లాస్ట్క్ ఏమంటరు ఏదో ఒక ఫోర్ వన్ లో మొత్తం లో జాబ్ వచ్చినంక ఎట్ ట్ల రూమ్ ఖాళీ చేస్తాం గదా
అ
దాని రూమ్ లో లగేజ్ పెట్టి అ నెల కింత షేర్ చేేసుకొని ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వచ్చి టైపోతది
అంతే
హ్మ్ అప్పుడు ఉండడానికి మళ్ళా ప్లేస్ ఉండకపోతే మళ్ళ ఇబ్బంది డే హాస్టల్ కాలీ చేస్తే మల్ ఏదైనా వేరే హాస్టల్ ఎగ్జామ్స్ అప్పుడు రావాలంటే మళ్ళ ఇబ్బంది అయితది
అ అవును
లేకపోతే మొత్తం ఇన్నె ఉండాలి ఫోటో అయిపోయే వరకు మ్
య ఏం ప్రిపేర్ అయితున్నావ్ ఏం చదువుకుంటున్నావ్
హ్మ్ నావ ఇగ వద్దులే
చెప్పే
టెన్ టెన్ అవర్స్ స్క్రీన్ టైమ్
నిదా నాది ఫోర్టిన్
ఆహా నమ్మలని ఇది
అ చూపోయాల స్క్రీన్ చాట్ చేసి చూపిస్తా
నిన్న ఏమంటారు స్క్రీన్ టైమ్ ఎక్కువైతుందని ఇన్స్టాగ్రామ్ డిలేట్ చేసిన యూట్యూబ్ స్క్రీన్ టైమ్ పెరిగింది అ అంటే యాప్ డిలీట్ చేసినా అన్ ఇన్స్టాల్ చేసినా చేస్తే యూట్యూబ్ స్క్రీన్ టైమ్ ఇంకో ఫోర్ అవర్స్ పెరిగింది
స్
ఫోన్ పక్కకు పెడుదామంటేనేమో అయితలేదు ల్యాప్టాప్ ఒ న్ చేద్దామంటే అయితలేదు
ఇన్స్టగ్రామ్పోతే యూట్యూబ్ స్టట్ స్నాప్ చాట్ ల రిల్స్
అదే వచ్చింది బాధ డైవర్ట్ అయితుంది మైండ్ ఇట్ల సరే ఇది కాకపోతే ఇది కాకపోతే నాకు మస్తు ఆప్షన్లు ఉన్నాయి అనిపిస్తుంది
అ
అది ఇవన్నీ అది ఫోన్ సరే ఫోన్ పక్క పెడుదామ అటు పోయి మమ్మీ వాళ్తో మామ్మీ వాళ్ళతో పక్క కూర్చొని పోన్ చూస్తున్న
మ్ హు మ్
సరే అని సప్పి అట్లే నడుస్తుంది హాస్టల్కి వచ్చిన చదువము ఎడికొచ్చిన చదువము
మనకేదైనా డెడ్లైన్ ఉంటే చదువుతం అట్లా అయితేకుదురద్ మనక్ ఏం లేకపోతే అబ్బా చదివేందుకు ఏమన్న ఉన్నాయ చదివేది అంటే
మ్ ఏమొ వీళ్ళు త్ ట్వ ఏమంటారు ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ సెవెన్ గట్టిగ ప్రిపేర్ అయితుార్రు అనిపిస్తుంది నాకు ఎందుకో
అవునా
ఆ
కావచ్
ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెడితే మక్స్ ఫైవ్ మినిట్స్ లో చుస్ తరు టూ డేస్ అయితున్న ఇద్దరు చూస్తలేరు
బానే ప్రిపేర్ అయితునరూ
ఆ
సిక్స్టీ
సిక్స్టీ దానికి ఇంట్లో పనే సరిపోతున్నా అంటుంది
ఎంతగనం చేస్తారు రోజు మొత్తం చేస్తారా
ఏమో అది అదే అంటుంది అది లేసే వరకు అంటే వాళ్ళ మమ్మీ పోతది కద జబ్కి ఇదే టిఫిన్స్ చేసి పొద్దున టిఫిన్ చేస్తుంది అంట అంట బట్టలు పిండుతుంది అంట మళ్ళా ఇల్లు ఉడు ఏమంటారు కొంచెం పండుకొని లేసి మళ్ళా సాయంత్రం క కర్రీస్ వండుడు అంతా అదే చేస్తుందట
ఆ
ఆ నేను అదే అన్న నిజం చెప్పే మరి చదువు తున్నవా నాకు కూడా చెప్పు నేనన్నా స్టార్ట్ చేస్తా అట్లనాన నాకు బుద్ధి వస్తుంది అని నేను అన్నా అంటే నేను ఏం లేదే నాకు ఇన్ని పనులున్నాయి. నేనె అన్నీ చేస్తున్నాను అది చెప్పింది సరే తీ నువ్వేం పని చేస్తావు లేవుగా బ్రేన్ పని చేస్తావ్
ఆ నేను నిక్ హెల్ప్ చేస్తున్న
ఏం ఏం హెల్ప్ చేస్తునవు
రూమ్స్ ఉడిసి గిన్నెలు తోమి కూరగాయలు కట్ చేసి ఇల్లు ఉకి బట్టలు ఉతికి మల్ల అన్నం తిని పడుకొని మళ్ళ ఆ ఒక మూవీ ఆ చ చూసి మళ్ళ సాయంత్రం పని చేసుకుని చూడు ఎన్ని పనులు
ఆగ్రే
ఏం చేసినానంటే ఇన్స్టాగ్రామ్ లో ఏదో షి నా ఎదో ఫ్యాషన్ బట్టలసు ధి అయితే అందులో ఏదో కూపన్ ఆఫర్ ఉందింట వెయ్యి రూపాయలు ఫ్రీగా తీసుకోవచ్చ అట వెయ్యి రూపాయల వరకు డ్రెస్సెస్ అట్లాని ఆ ఆ బట్టలవి యాప్స్ మొత్తం ఇన్స్టాల్ చేసినాను సావనా అంట జియో అంట షీన్ అంట అవన్నీ ఇన్స్టాల్ చేసి కూసున్నా నేను
ఆ వచ్చిద మరి కూపను
అది ఏమంట దానికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ చేస్తే అది కూడా మళ్ళ పబ్లిక్ ఇన్స్టాగ్రామ్ ఉండాలంట
ఆ మనందరి ప్రైవేట్ అకౌంట్
ఆ
ఆ
చులే వాట్స్ అప్ ఆ
ఇంకా మరి రేపు ఇగ నువ్వు కూడా పోట్లే
నేను పోన్ మరి మీరు ఎ ఎవరు రాని వేర్కోనే నేను
వాళ్ళుస్తురు కదనే
సర్లే ఈ ఒక్కసారి స్కిప్ చేసి నెక్స్ట్ టైమ్ చూద్దాం
పోబుద్ది గాక పోట్లే అక్షయ అదే పొట్టిది కూడా వస్తలేదుగా మీ తోడు దొంగలిద్దరు వస్తలేరుగా
అవునే వచ్చసా వచ్చిందా మీకు లింక్
ఆ వచ్చిందే లింకా
అదే అదే అదే మెయిల్
ఆ వచ్చింది
అవునా
నీకు రాలే
అందేరా
గూగుల్ ఫార్మ్ దా ఆ గూగుల్ ఫార్మ్ దే
అప్పుడు రాసినారు చూడు మీరు గూగుల్ ఫార్మ్ నాకు రాలే
ఎందుకు మంచిగ కాపీ చెయలే
మా యెనకాళ్ళనే తిరుగుతుండే అప్పుడు సారు వాళ్ళు
అయ్యో లైతే హా మాకు మంచిగా ఫ్రీ వన్జటేషన్ కూడా లేకుండే
ఇద్దరు ముగ్గురు తిరిగిరు
మాకు ఒక్కసార్ ఉండే అది కూడా ఆయన లాస్ట్ కుండే మేము ఈ లాస్ట్ గూచుండే ఆయననే క్ట్స్ రౌండ్ వ్రిటన్ టెస్ట్ అంటగా అదే రైట్ పోతది ఆన్నె
ఆఫ్లైనా
ఆఫ్లైనే ఉంటదిగా వ్రిటన్ టెస్ట్
సరే బాయ్
హ్మ్